ఉనవా ఏందండి
ఆ వినిపిస్తా ఉందండి నా వాయిస్
ఆ వినిపిస్తా ఉందండి నమస్తే అండి
నమస్
బావున్నారా అండి
ఊ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే బోంచేసా చేశాను అలా కూర్చున్నానండి ఓకే అండి నేను కొన్ని అడగాలనుకుంటున్నాను కొన్ని విషయాలు దాని గురించి మనం చర్చించుకుందామా కో
ఊ చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి ఆ అండి చెప్
ఆ ఓక ని ఓకేండి ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం ఎక్కువగా చిన్నపిల్లల్ని హాస్టల్స్ కి పంపిస్తూ ఉంటారు కదండి నీ నీ ఒపినియన్ లో హస్ హాస్టల్స్ బెస్ట ఇంట్లో ఉండ ఇంట్లో ఉండి చదువుకోవడం బెస్ట అండి ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళడం బెస్ట్ ట
ఆ అట్లా అడిగితే ఏం చెప్తామండి రెండు బెడ్త్ టరే హాస్టల్ లైఫ్ బెటరే కొన్ని సార్లు పేరెంట్స్ ని మిస్ అవుతాం కదండి అప్పుడు ఇంట్లో ఉండి చదువుకోవడం బెస్ట్ అనిపిస్ టదండి ఇంట్లో ఉండి చదువుకోలేమండి ఒక్కొక్కసారి
అవునవునండి
హ్మ్మ్ సో హాస్టల్ లో ఉంటే ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ చదువుతా ఉంటే మనకు కూడా చదవాలి అనిపిస్తది
అదే అండి అదే దాని మీద మీ ఒపీనియన్ ఏంది అని అడుగుతు ఉ అంటే హాస్టల్స్ అంటే చిన్నప్పుడే మనము హాస్టల్స్ కి వెళ్తే మనకి ప్రేమ ఆప్యాయత అనేది తెలియవు కదా చిన్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు గ్రోన్ అప్ అవుతా ఉంటాం ఎదుగుతా ఉంటాం కదా మనము ఆ అందుకు ఎలాగా మీ అభి మీ మీ ఒపీనియన్ లో ఎలాగా అని అడుగుతా ఉన్నానండి న
ఆ అవునండి ఇప్పుడు ఈరోజు న్యూస్ చూసారా
న్యూస్ చూడలేదండి
గ్యాస్ షార్టేజ్ ఇరాన్ ఇజ్రాయిల్ వల్ల
ఓ అవునండి
ఆ
అన్
సో గ్యాస్ ఇంకా కష్టమ అయిపోతుందండి దొరకడం హ్మ్మ్
హుమ్మ్ ఈ యుద్ధ వాతావరణం వల్ల మనకు ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులన్నీ తక్కువ ధరకే వస్తానం వల్ల కొంతమంది నష్టపోతున్నారు కొంతమంది లాభ
తక్కువ కాదండి ఎక్కువ పెరిగిపోతున్నాయి
హ్మ్మ్ పెరుగుతున్నాయి కొన్ని తగ్గుతా ఉన్నాయి కూడా అండి రైతులకు కూడా చాలా నష్టం వస్తా ఉంది ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు కదా వితర రాష్ట్రాలకు వెళ్ళడం స్టేట్స్ దేశాలకు వెళ్లడం లేదు కదండి
అవునవును
మీకు ఏం వంటకాలంటె ఇష్టమండి
నాకి నాన్ వెజ్ వెజ్ ఈ మధ్య వెజ్ ఎక్కువగా లైక్ చేస్తున్నానండి
హుమ్మ్ ఆహా ఓకే వెజ్ లైక్ చేస్తా ఎందుకండి వెజ్ నాన్ వెెజ్ ఎందుక్కాదు
ఎందుకంటే నాన్ వెజ్ లో దొరికే కంటే వెజ్ లో కూడా బాగా దొరుకుతాయండి ప్రోటీన్ కాగానీ విటమిన్స్ కానీ ఫైబర్ గానీ హ్మ్మ్
మనకు ఫైబర్ ఎక్కువ మనకు నాన్ వెజ్ నుంచే వస్తది కానిండి దాంట్లో ఉండే కొన్ని విటమిన్స్ లైక్
ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయండి ఈ మధ్య పడడం లేదండి నాన్ వెజ్ చేసేయ్ అందుకు
ఓకే ఓకే మీరు వంటలు చేస్తారా అండి బాగా
హ్మ్మ్ చేస్తానండి
ఏ మంటలు బాగా చేస్తారండి మీరు
ఇది అది లేదా అని లేదండి బానే చేస్తాను అని
అవునండి మీకు ఇష్టమైన మీరు చేసే వంటకాల్లో ఓకే మరి మీరు తిన రండి నాన్ వెజ్ చేస్తారని
చేస్తారు చేస్తాను కానీ తిననండి ఈ మధ్య
ఓకే ఓకే మీరు చేసే వంటకాల్లో మీకు చాలా ఇష్టమైన వంటకం ఏదండి
బిర్యానీ బాగా చేస్తానండి నేను చేసే బిర్యానీ
బిర్యానీ చేస్తారా ఉమ్మ్ ఓకే ఓకే ఓకే మీరు ట్రిప్స్ కి వెకేషన్స్ కి అలా వెళ్తా ఉంటారా అంటే బాగా ఫ్రెండ్స్
ఆ వెళ్తా ఉంటానండి డి ఈ మధ్యనే పాండిచేరికి తిరువనమలయికి వెళానండి ఫ్రెండ్స్ తో హ్మ్మ్ చేశానండి
ఓకే దర్శనాలు బాగా అయ్యాయా
ఆ బాగా అయ్యాయండి గిరి ప్రదక్షిణ అక్కడ రమణ మహర్షి ఆశ్రమ మని తిరువనమలై లో ఉంటదండి ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంట
ఓకే అరుణాచలం అంటే మనకు పాజిటివ్ వైబ్స్ అన్ని ఉంటాయి అంటారు కదా మనకు ప్రశాంతంగా
అవునండి
ఇంకేంటండి ఇంకా ఏం విశేషాలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా
మీకు మీకు ఏ టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇష్టం అండి
నాకు లాంగ్ వెకేషన్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే వేరే కంట్రీస్కు వెళ్ళి ఉండడం అంటే చాలా ఇష్టం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ అలా వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి లైక్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ మై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్
హ్మ్మ్
అక్కడ నేచర్ గానీ ఆ ఎన్వర్న్మెంట్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి అదొక డిఫరెంట్ వైబ్ అక్కడికి వెళ్ళాలంటే
హ్మ్మ్
ఇంకేమిటండి విశేషాలు ఆ చేస్త స్తానండి బాగా మీలాగే నేను కూడా నాన్ వెజ్ బాగా చేస్తానండి
ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంటారా
తో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి అంతగా వెళ్ళడం లేదండి బయటికి నార్మల్ టైమ్స్ లో వేసవి కాలం కదా
మీ ఏరియాలో ఎలా ఉంటందండి వాతావరణం
మా ఏరియాలో మిక్స్డ్ ఎన్వామెంట్ ఉంటదండి మార్నింగ్ టైమ్స్ చల్లగా ఆఫ్ ఆఫ్టర్నూన్ టైం వేడిగా ఉంటాదండి నా మేము ఉండే లొకేషన్లో ప్రసెంట్
ఆహా
ఆ మీ లొకేషన్ లో అండి మీది ఎలా ఉంటది
మా లొకేషన్ లో చాలా వేడిగా ఉందండి ఇప్పుడు చలికాలంలో చాలా చలిగా ఉంటది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చలి ఉం ఉంటది ఇప్పుడు ఈస ఈ వేసవి కాలంలో మాత్రం చాలా ఘోరంగా హ హీట్ ఉందండి
ఓకే
ఎప్పుడో రాత్రి పదయితే గాని చల్లబడదండి
ఓకే మరి దానికి ఏమన్నా రెమెడీస్ వాడుతున్నారా అండి చానా వేడెక్కువ ఉంటున్నారు అంటుంద అంటున్నారు కదా
ఏ అండి ఆ సీత్ కు వాటర్ అదే పుచ్చ కాయ తి
కోకోనట్ వాటరు పుచ్చకాయ తినడం మంచ. ఇయీ కొబ్బరి బోండాలు తీసుకోవడం ఏండీ ఓకే అండి సమ్మర్ సీజన్లో మీరు ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారండి క్కువగా వేడి ఉందంట
మ్మరండి గుర్తొచ్చేది మ్యాంగో కదండి
ఆ... అంతే అండి మామిడికాయ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా ఓకే మీరుండేస ప్లేసెస్ లో బాగా అవైలబుల్ గా ఉంటాయా అండి
ఉమ్,. మా అవునండి అవైలబుల్ గా ఉంటాయి బా తింటాం
ఒకే మీ ఇంట్లో బాగా ఫేవరెట్ మీరు ఆ నాన్ వెెజ్ ఉండు వండుతామంటన్నారు కదా మీరు చేసే వంటకం మీ పేరెంట్స్ బా లైక్ చేస్తారండి
ఉమ్ బా చేస్తారండి యాక్చుల్ ఇంటికెళ్తే వాళ్ళు అవు నేను యాక్చువల్ గా ఇంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటు టానండి ఇంటికెళ్తే పాపం నా చేత్తోనే చేపిచుకొని తింటారండి
ఓకే ఓకే అట్లయితే బాగా చేస్తారనమాట మీరు ఫుడ్ అయితే ఓకే అండి
మా ఫ్రెండ్ ఉండేదండి హాస్టల్లో ఏదైనా చేసు కొని వెళ్తే చాలా బావుంది చాలా బావుంది అని మెచ్చుకుండేదండ్
ఓకే అంటే మీ ఫుడ్ అలా ఉండదు కాబట్టి హ్యాండ్ మేడ్ చేయి దినుసు అంటారు కదా పెద్ద వాళ్ళు అలాగనమాట
మ్
ఉ రు ఇంకేంటండి విశేషాలు
క్రికెట్ చూస్తారాండి
క్రికెట్ చూస్తా అండి లాస్ట్ సండే చూసాను కదా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ మన భారతదేశం విశ్వ విజేతగా నిలిచినది
అవునండి
అవునండి ఆ చూసా అండి మొత్తం ఎక్కడైనా కాని స్కిప్ చెయకొకుండా బాగా కంటిన్యూయస్గా చూశానండి చానా థ్రిల్ వచ్చింది బాగా మ్యాచ్ కూడా
మ్
మీరు చూసారా అండి బాగా
చూశానండి ఇంక మధ్యలో సరే ఎలాగో ఇండియానే కదా గెలిచేది ఇకా ఫైవ్ ఓవర్స్ ఉంది ఇంకెలాగో అని చెప్పి ఆఫ్ చేశాను
ఓకే ఓకే అండి ఇంకేమిటండి విశేషాలు
చెప్పాలండి మీరే మీ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానండి మీకు కృతజ్ఞతలు
కృతజ్ఞతలు అండి నేను కూడా మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నానండి ఎలా వంట చేయాలి ఎలా ఉంటది వాతావరణము అనేది ఉ దన్ ధన్యవాదాలండి మా కాల్ స్వీకరించి. చెప్పు నాతో మాట్లాడినప్పుడు దే సిగ్నల్. పలుండి ఉంటాను.